ఆ అయితే షాపింగ్ చేస్తారు కదా మీరు ఫెస్టివల్ కి అంటే ఎట్లా అంటే ఎట్లా టి షాపింగ్ శారీసా డ్రెస్ ఎక్కువది ప్రయాటీస్
ఎక్కువ ప్రయారిటీ ఆ సారీస్కను ఆ సారీసే ప్రయారిటీ
కాటన్
కాటన్ అంటే కాలేజ్ డేస్ లో కాటన్ ఎక్కువ కట్టే వాళ్ళం కానీ తర్వాతా మ్యారేజ్ తర్వాతా అట్లా ఇంకా అన్ని అన్ని వెరైటీసు ఆ అకేష్నల్ గా పట్టు సారీస్ పండగలకి
అంటే ఇప్పుడు సమ్మరోస్తుంది కదా అట్లా కాటన్
కాటన్ డ్రెస్సెస్ ఆహా కా సమ్మర్ లో కాటన్ డ్రస్సెసు కాటన్ నైటీస్ కాగానీ అట్లా డ్రెస్సెస్ కూడా వేసు ఉంటానేను ఉహ్ అందుకని డ్రెస్సెస్ కూడా కాటనే ఎక్కువ ప్రిఫర్జేస్తాను నేన్
ఎక్కువ అయితే కాటనే కంఫర్ట్ ఉంటాయ్ మేడం కదా హుహ్ అసలు అసలూ హ అంటే క్యారీ చేయచ్చు మనం డే మొత్తంలా కూడా ఉహ్ క్యారీ చేయొచ్చు లైట్ వెటుంటాయి అండ్ కంఫర్ట్ గా ఉంటాయి సాఫ్ట్ గా కంఫర్ట్ ఉంటాయి ఇగ మనము అంటే జాబ్ చేసుకున్నా ఎక్కడ్క ఎటన్నేల్లిన ఇంట్లో ఉన్న ఇగ కంఫట్ అంటే కాటన్
ఉహ్ పట్టు సారీ ఎక్కువది ఇంకా జనరల్ అన్మాట ఆ ఫెస్టివల్ అంటే ఒకటైనా పట్టుచీర తీసుకోవాలి ఆ పెళ్ళిళ్ళకి వీటికి పట్టుచీరా తీసుకో అంటే మరీ చాలా
ఇంకా పెళ్ళిళ్ళలో ఫ్రాక్స్ ఏస్తారు కదా ఎక్కువ
అవును అవును మ్యారేజ్ లో పెళ్లికూతుర్కి ఫ్రాక్
వైట్ ఫ్రాకేస్తారు మాకు కూడా ఈ రీసెంట్గైది అయితే మ్యారేజ్ వెళ్ళినా అమ్మాయి అక్కడ ఫ్రాకే వేసు
ఆ బాగుంటది అంటే ఆ చర్చ్ లోకే ఫ్రాక్ వేస్తారు తర్వాత రిసెప్షన్ అప్పుడు మళ్ళీ వాళ్ళు డ్రస్చేంజ్ చేసుకొని సారీ
ద్రణ
ఇంకా అది వాళ్ళా ఆ ఇష్టం అని ఇష్ట
ఆ మా యమ్మాయి అయితే గాగ్రా వేస్కుంది ఇంకా అత్తగారింటికి తీసుకెళ్ళేటప్పుడు సారీ కట్టుకుంది
ఉహ్ అంతే రిసెప్షన్ లో ఎక్కువ ఆ కొ కొంతమంది ట్రెడిషనల్ గా ఉండాలి అంటే సారీస్ కట్టుకుంటారు కొంచెం మోడ్గా ఉండాలి అంటే ఆ గాగ్రాజౌళి వేసుకుంటారు గాగ్రా అంటే గాగ్రా ఆల్మోస్ట్ నార్త్దిగదా మంద కాదు ఉహ్ అయినా కానీ అయినా కానీ ఈరోజుల్లో అందరే వేసుకుంటున్నారు
ఈ యదీ ట్రేండు కదా ఇప్పుడు ఫ్రాక్ వేసుకున్నందుకు సారీ గట్టుకుంటే బాగుంట
బాగుంటది అంతే అంతే ఆల్మోస్ట్ నైన్టి నైన్టి ఫైవ్ పర్సెంట్ అలానే చేస్తారు కొంత మంది
ఏంమేం ప్రోగ్రామ్స్ చేస్తారు మ్యారేజ్ లో
ఓ మ్యారేజ్ లో మేము మన ఇండ్యన్ కల్చర్ లాగానే ఫస్ట్ ఫస్ట్ నలుగులేస్తారు మ్యారేజ్ వన్ డే మ్యారేజే దానికంటే ముందు త్రీ ఫోర్ ఆ మ్యారేజ్కు ముందు త్రీ డేసు అంటే కొంతమంది చాలా రిలేషన్స్ ఎక్కువున్నారనుకోండి వాళ్ళు నలుగులు ఎక్కువే ఉ వస్తారు వస్తారు వస్త్
సర గ్రేట్ అసలు రిలేషన్స్ ఉండుడే గ్రేట్ ఇంకా మళ్ళ వాళ్ళు వొచ్చుడాంక్ అంటే ఇంకా గ్రేట్ ఎందుకంటే ఈ రోజంతా బిజీ షెడ్యూల్ కదా మేడం ఏదో వచ్చినమా పోయినమన్నట్
అన్నట్టుంటార్క్ అవును అవును ఇప్పుడు సొంత వాళ్ళు ఖచ్చితంగా వొస్తారు ఆ ముందే వస్తారు ముందే వస్తారు గాముందే వస్తారు చక్కగా అందరూ నలుగులేస్తారు నలుగులేసి పిల్లలకి ఆ ఇపుడు మాలో గూడా హల్దీ ఫంక్షన్ ఒక్క రోజే బెట్టేస్ తున్నారు
అవో అదే అదే ఆ హల్దీనే అసలిగా మ్యారేజ్ కం టె ఇపుడు ఈ ఈ ట్రెండింగ్ గ్లో హల్దీనే హైలైట్ ఏస్తున్నరు గదా
హల్దీ తర్వాత సంగీత్ ఆ ఆ సంగీత్ అన్నీ పెడుతున్నరు అన్ టే మాలో చెయ్యంలే జెనరల్ గా చేసేవాళ్ళు ముంద్ ఆ అది అట్ల అట్లా చాలా ఫంక్షన్స్ చేసుకుంటారు కానీ నలుగు మాత్రం వేస్తాం మేము నలుగేస్తారు మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయింకీ చీర లు నగలేదన్న పెట్టేదుంటే పెట్టి అమ్మాయిని ఇంటికి తీసుక్ ఆ ఏసి తీసుకొచ్చేస్తారు
ఆ అంటే అబ్బాయి వాళ్ళింటికడ యేస్తారా పెళ్ళి అమ్మాయి వాళ్ళింటికడ ఏస్తారా
అంటే ఇంతకముందు రోజుల్లో అయితే ఖచ్చితంగా అబ్బాయి
అబ్బాయి వాళ్ళ ఇంటికాన్నేస్తుండే గదా అబ్బాయి వాళ్ళ ఇంటికన్న అమ్మాయి వాళ్ళ ఇంటిక్ కద కద మేడం
ఆహాహా అబ్బాయి వా అబ్బాయి వాళ్ళింట్లో చేస్తారు కానీ వాళ్ళు అమ్మాయి వాళ్ళు వాళ్ళిన్ మా ఇంట్లో చేసుకుంటాము అంటే వాళ్ళు ఒప్పుకుంటారు అట్లా ఏం లే
ఆహా అంటే మా దగెరె ఎక్కువగా అమ్మాయి వాళ్ళింట్లనే
అవును మీ దగ్గర ఎక్కువ అమ్మాయి వాళ్ళ ఇంట్లో చేస్తరు
టే అబ్బాయి అమ్మాయి వెళ్ళకుండా అబ్బాయే వొచ్చి అబ్బాయినే ఎదుర్కోడము వాళ్ళను ఒకింట్లో లేదా టెంపుల్ ఎక్కడైనా పెట్టేసి ఇట్లా ఎక్కువైయితే అమ్మాయి వాళ్ళ ఇండ్లల్లనే ఎస్తరన్న
అ అ అలా మాకు అమ్మాయికి జేస్తారు అమ్మాయిన్ తీస్కు ఒస్తే ఆ అమ్మాయిని తీస్కోచ్చి వేరే ఇంట్లో పెట్టి విడిదిల్లు విడిదింట్లో పెట్టి ఆ చర్చికి వేరు వేరుగా గ చర్చికి వేర్వేరుగా ఇంక ముందు రోజుల్లో అయితే ఇద్దరిక్కాలిపి నలుగేసే వాళ్ళు నలుగేసి ఆ అక్కడ్నుంచి వేరు వేరు కారుల్లో చర్చికెళ్ళిపోతారు అక్కడ పెళ్ళైపోయిన తర్వాత రిసెప్షను అక్కడే రిసెప్షనుంట్ ఉంటది పక్కన గ్రౌండ్స్ లో మ్మ్ భోజనాలు ఇంకా ఇంకా వాళ్ళిష్టం అన్మమాట ఫ్రెండ్స్ తో ఇంకొకసారి పెట్టుకోవాలి అన్
ఆ మా దగ్గరేంటంటే ఇపుడామ్మాయి వాళ్ళ ఇంట్లో పెళ్ళే ఐన్ తర్వాత అమ్మాయి వాళ్ళంట్లో అదే రోజు ఇగ కాసేపట్ల రిసెప్షన్ లాగా బెట్టేసి మల్లొక రోజు సత్య అ ఒ కో రోజు మధ్యల గ్యాప్ ఇచ్చేసి మళ్ళ నెక్స్ట్ డే అబ్బాయి వాళ్ళ ఇంట్ల పెడ్త్ తరఅన్నట్టు రిసెప్షన్ ఇగా అట్లా ఉంటది ఇక్కడ ఇగా అబ్బాయి వాళ్ళేవరన్న మిస్ అయిన్ ఆ వాళ్ళ తరపున బంధువులటు రావచ్చని మాగ్గుడా ఉన్నయ్ ఒక రీసెప్ నెనెల్లాలే ఎల్లుండి ప్ ఈ రోజే పెళ్లి ఆ ఈ రోజ్ పెళ్ల్ పెళ్ళి ఉండే ఇగ నాక్ కొంచెం వీలు గాలేదు కొంచెం దూరమన్నట్ట మాక్ క్కడ పెళ్లి ఇగ వెళ్ళలేదు ఇగ సండే దీస్క్ సెప్షన్ ఉంది ఈ దానికన్నా అటెప్ట్ కావాలే ఆ చే ఆ ఇగ ఆ రోజు వేరే వేరే ఫోగ్రాం ఉన్నయ్ మేడం
అయ్యయ్యో
చూడాలే ఎందుకంటే నైట్ గదా రిసెప్షను మల్లా పిల్లలతోని వెళ్ళి న నైటు రావాలన్నదే కొంచం ఆలోచిస్ తన్న ఇంగేం రడీ ఏస్కోలేదిగా రేపు చుద్దా ఇంగేల్లుండి గదా రేపు మొత్తం ఫిక్స్ యేస్కుందామని జూస్త్ సున్నా
ఔను లేడీస్కెక్కువ ఎల్లే పెళ్లికెళ్లే ముందే అన్ని రెడీ జేస్కోవాలి
అన్నీ రడీ ఎస్కోవాలె మేడ లేకపోతే ఆ హడావిడి మామూలడావిడి ఉండది కానీ మేడం ఎంత రడీ ఎస్కున్నా అసల్ టైంక్ మల్లెమ్ దొరకది కాదా ఏదో ఒకటి మర్చిపోదాం నిజమే ఇప్పుడెందంటే శారీ ప్రీ ప్లీటింగ్ అస్తాంది గావట్టి ఫుల్ సేఫ్ ఐతాంది నిజ్జంగా దాన్ని కనిపెట్టినోళ్ళకి దండం బెట్టుకోల్లే మేడం నలాంతోళ్లకైతే
నువ్వే నువ్వు వాడేవా అది ప్రీ ప్లీటింగ్
అ వాడ్తా నేను అదందికే ఈజీగనే మేడం నేనే ఏస్కుంటా
ఔనా
ఇంతక్ముందు చేపిచ్చిన గనీ ఇప్పుడ్ నేనే ఏస్క్ కుంటున్నా ఎందుకంటే దాని వల్ల ఎంత టైం సేవు ప్లస్ మల్లద్దినట్టుంటది సారి ఎంత లుక్ అస్తిదంటే అంత లుక్ అస్తది నేను ఆ చీర గట్టుడుకు ఇబ్బంది పడే నేన్ చీరలు గట్టకుండా ఉన్నా ఇన్ని రోజులు కానీ ప్రీ ప్లేటింగ్ అనేది ఎప్పుడొచ్చిందో ఎక్కువ సారీస్క్ ప్రియార్టీ ఇస్త్
ఔన్ ఈ రోజుల్లో అస్లీ ఈజీగా గట్టేస్కుంటున్నారు
అ ఏంది మేడం ఒక ఫైవ్ హండ్రెడూ థౌజండ్ రూపిస్ లా వ సారీన్ పట్టి వల్దీస్కుంటరా ఒక మంచ్ ఒకైదారు సారీస్ ఇచ్చేసి రడీగా సీజన్ ఒచ్చిందంటే ఫెస్టివల్ ఆరు పెళ్లిళ్లక్ చిందంటే ఫైవ్ సారీస్ వెట్టుకున్నమా ఏ పెళ్లన్నా ఎప్పనీ ఎవ్వరన్నా ఎప్పనీ ఎంతర్జెంట్ గైన ప్పనియ్యండి టక్కుమని రడీ కావచ్చు దానికి మ్యాచింగ్ అన్నీ బ్యాంగ్ గిల్స్ అవన్నీ సెట్ జేస్కో కథం మొత్తం ఒక ప్యాకింగ్ జేసి పక్కన వెట్టుకుంటే హా ఇగ అనుపిస్తది మే న్చ్ క్యారీ జేయెచ్చు అటువోదు ఇటువోదు సీర హాయిగా ఉంటది
ఈ రోజుల్లో మీ ఏజ్ పిల్లల్కీ మంచి కన్వీనియంట్ ఉమ్ ఇంకా మేమ్ మాకంటే కొంచెవ్ ఇదంత లేదు
ఆ ఎంత టూ మినెట్స్ అప్పట్లో ఏం ఇక్ అది కట్టాలంటే మళ్ళీ ఒకరి హెల్ప్ ఉప్పు గావాలే ఇగ అదంతేంది ఇది మంచి వరం గదా సారీస్ గట్టుకోవాలని వుంటది
ఉమ్ ఉమ్ చీర కట్టుకున్న తర్వాత అ అది దాన్ని క్యారీ చేయడం ముంది ఇంపొ కష్టం ఫస్ట్ ఇప్పుడైతే ఈజీ అయిపోయింది లే అందరికీ
ఇం మనీ ఇంట్లో ఫంక్షన్ అంటే మనం ఎట్లనో క్యారీ చేయచ్చు. కానీ ఇంకా మళ్ళ అదర్ ఫంక్షన్ ల వెళ్ళాలె మళ్ళీ జర్నీ చేసుకుంట వెళ్ళాలె కాదా అదే బాగ కష్టంగానే అది బాగుంటది ఇగా
ఈ రోజుల్లో శారీస్ కంటే కూడా ఎక్కువగా గాఘ్రా చోళీలు డ్రెస్
ఆ నేను అదే నేను ఇప్పుడు రిసెప్షన్ కు హాఫ్ శారీస్ రెడీ ఇగ పెట్టుకున్నా ఎందుకంటే లాంగ్ మళ్ళీ ఈ శారీ అంటే ఎందుకు క్యారీ ఎయ్యలెన్ ఏమో అనిపిస్తాంది.
అవును ఈ రోజుల్లో పిల్లలకి అదేలే అవే బాగుంటాయి అసలు
ఆ ఇప్పుడే కదా మేడం వేసుకునేది మళ్ళా ఆ అందుకే ఆఫ్ సారీ పక్కన పెట్కున్నా ఆలోచిస్తున్నా ఆఫ్ సారీ నా సారీనా రెండిట్లలా ఏది రిసెప్షన్ కదా అంటే మా ఫ్రెండ్స్ సలహా అయి రిసెప్షన్ కాబట్టి సారీ అందరు కామన్ గా పోతారు హాఫ్ ఈ సరి వేసుకొని ఓవే బాగుంటదానన్న కొంచెం డిఫరెంట్ ఉంటదానిన్న వెరైటీ గ ఉంటదన్ని ఆ నేను అందుకే హాఫ్ సారినే ప్రియారిటీ ఇచ్చిన